ఎప్పుడన్న
ఓ ఈన్నే ఉన్నా ఇటు గెదురుగడ్డ కినా ఏమో నేన్లే
తినవా
తిన్న తిన్నవా
తిన్న ఇప్పుడే ఏం కూర
మాది అది ఓ పురుండరా అదే అన్కాయ్ ఉమ్ మీదేం కూరా
వాళ్ళు ఎగ్గురా
ఉమ్ తిన్నవా మరి
చిన్న ఎంతా ఉంద ఏరు తల్వవ పుల కడిగం
మొత్తంన్ కయితే తీసుకొచ్చినావ మరి
తీసుకోవలా పోవాల
కళ్ళు ఉందండినా
లే అడిగాలే
ఉహూ
హ్మ్
ఏడున్నావ్ మరి
ఇంటి కన్నే ఉన్న
ఏం చెత్తన్నావ్
ఆ
అంతే అంతే అంటావా ఇంకా మారి
ఏం లేదు
అంతేనా
హ్మ్ అందరు మనకు నచ్చికన్ ఏదామని ప్లాన్ చేసిలేమని మరి
ఆల్రెడీ తెచ్చిలు కూడా కుండలు షికన్లు కోళ్ళను తెచ్చీలు రోండు
కోళ్ళను తెచ్చిన్లా
ఉమ్ కిరణు విక్రమ్
హ్మ్
ఉమ్ పదు
చికన్
ఉన్నారు కోళ్ళను తెచ్చింది చికెన్ దగ్గర
ఆహా ఎంత పడ్డయాట
అమ్మ మరె వాళ్ళ కె ఇక నేను ఇటు పక్కకు వ
పైనాల
మ్మ్
ఇంకా ఏమేమి చేప్పినారు
మ్మ్ క్యాన్ కళ్ళు
క్యానా
మ్మ్
ఉహు ఇవాళ్ళ మాకు దావాత్ ఉంది మరి స్పెషల్ ఎంటి ఇగ మరి
వాన్ది పుట్టిన రోజు కదా విక్రమ్ గాంధీ
ఆహా విక్రమ్ గాని బర్డేనా హైదరాబాద్ ఎప్పుడు వత్తావు మరి
మ్మ్ నువ్వు ఎప్పుడంటే అప్పుడే మావళ్ళు ఒక మాట కంకిీర్ధం అంటళు కాయే చిన్న కోస
ఆహా
మ్మ్
ట్రాక్టర్ మీద మెరంగల్ పోతన్న మే
యడున్నాయి మెరంలో యిరు
టాకర్ల జాడిరు మళ వన్ పయలు కూడా నీ కొసం
నీ యావ ఎన్నిసార్లు కొనాలే మొన్ననే కదా రా ఇది తీసుకున్నది
అవ్ మీ డాడీ కొన్నాడు కదార నువ్వు కొనవా కొత్తవి
చదువుకోవాలే ఇ ట్రాక్టర్ల వెంబడి తిరుగుతావ పొరుడ
ఏముంది చదువుకన్న ఇదే టాక్టర్ తొలితే మంచి పైసలు వస్తాయి ఇన్కమ్ వత్తాయి
ఎవరన్న అమ్మాయిని ఇత్తవా
ఇగ పోతేనేం పైసలు క
అంతే అంటావ అప్పున్నది అప్పు తీరాలే ఫస్ట్
ఆ ఎంత ఉన్నింది అప్పు ఎనిమిది లక్షల
మ్మ్
అత్తను కూడ ఇడత్తాం నికు అన్న ఉన్నాడుగా
మ్మ్ మ్మ్ మా అన్న ఉన్నాడుగా మాఅన్న మాఅన్నే తీరిపాలి మనకి మనతోన యడ అవుతుది
ఆ అన్న మంచిగా బిటేక్ చేత్తోనే సాఫ్ట్వేర్ జాబ్ కొడుతాడు నువ్వు ట్రాక్టర్ తొలుకుంటా నువ్వు హలో ఏమ్ చెత్తాన్నావ్
ఏహె అని
ఎందొ మెరలు దొక్కి వెనకల ఇక మంచిగా అయ్య ఒకయ దీత్త ఉంటారుగా చెప్తాంటార
ట్రిప్ కూల్లకి అయితే ఏడు వందలు జేసీబికి వంద మెరానికి వందా
ఆ
మనకి అయిదు వందలు వత్తాయి ట్రాక్టర్కి
అంటే ఎన్ని టిప్పులు మన అందసు ఎన్ని టిప్పులు పట్టచ్చు
చెప్పాలేమ్ ఇక ట్రాక్టర్లు ఎన్నో వస్తాయో ఎట్లాంటాదొ
ఎన్న గోస గోసయితే తమసగా
గుద్దంగా అ గడతాది ఇంజన్ది ఇది మ్మ్
ఇంకేం మరి
ఆ మరి ఈ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావ్
బంగారు ఎట్లా చేయాల్ల మరి
వార్ బయి కాడికి వేర్
ఉహు పనికెళ్తుందటనా మరి
ఉ రేపు ఇద్దామ్ అన్నారు
ఆహ ఎండలు బాగా కొడుతాయి
మధ్యాహ్నం వరకే కంకి ఇరుసుడు ఇరిసెయ్యొచ్చుగా
ఉ ఇంటి కాన్నే ఉన్నావుగా మరి ఏసు ఏం ఉన్నది ఇగ మనమందరం పనికి పోకట
యా మనం రి ఈ హైదరాబాద్ పోతాం కదా
వావ్
ఉ మంచిగానే రాసిన
అసలు అయ్యిపోయిందా సెకండ్ సెకండ్ సేమ్ ఎప్పుడు
అది ఎనిమిదో నెలల ఉన్నది అది
అప్పా
ఉ ఆగస్టు లా మంచిగానే రాసిన గాని మరి ఏమైతదో చూడాలే ఒకటి ఒకటి మంచిగా రాయాలే ఒకటి స్టార్ట్స్ ఏం రాయకుండా నే ఇచ్చి వచ్చిన
స్వామి సెట్ జేబీ అన్నా
అట్లా లేదు సెట్ చేసేటట్టు ఆడ
ఉ
సేట్ చేస్తట్లేదు ఆ రోజు మేడం పడ్డది ముస్లిం మేడం
మహా హి హి హింది రాదు నీకు హిందిల మాట్ జేడుందా
ఉ హిందీ మనకు ఏడ వచ్చింది మనం ముళ్ళేరితిమి
నాన్న
ఆ హైదరాబాద్ లే కొన్ని రోజులు ఉన్నా వచ్చు ఏమో
ఉ
ఉ ఏడున్నావ్ మరి
ఇక్కనే హైదరాబాద్ ల ఉన్నా
అమ్మ
ఉ అదే వద్దాం అనుకుంటునా ఇంటికే
ఎందుకు
యే చి చిన్న ఫంక్షన్ ఉంది అటు వద్దాం అనుకున్నాను
అవునా
ఉమ్
ఎప్పుడుమరి ఫంక్షన్
ఫంక్షన్ ట్వంటీ ఎయిత్ కి అన్నారు ట్వంటీ ఎయిట్ కొద్దాం అని చూస్తున్న
అవునా
ఉ
మీ తమ్ముడు మరి టెన్త్ మరి మంచిగా రాత్తాన్ దట్న ఎగ్జామ్స్
మంచిగా రాతందట
మళ్ళా ఎప్పుడు ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎప్పుడు అంట
మండే రోజు ఉంది
ఇప్పుడు ఎన్ని ఎగ్జామ్లు అయ్యిపోయినాయి
రెండు ఎగ్జామ్ లు అయిపోయినాయి
తెలుగు హిందియా
ఉ
ఉ వాళ్ళకు మంచిగా వచ్చిందిగా చాలా రోజులు
ఆ మంచిగ వచ్చినయ్
నెల పదమూడు నుంచి పదమూడు పద్నాలుగు స్టార్ట్ అయినయి పదమూడుకి ఎండ్ అయితానై
కరెక్ట్ నెల ఉంది ఆళ్లకు
ఉమ్
మధ్య మధ్యలో నాలుగు రోజులు డిఫరెంట్
ఆ
వాళ్ళకి వచ్చినాయి ఇగో అట్ల
ఆ
మంచి రాసుకుంటా ఉన్నారు మంచి స్కోరింగ్ వచ్చు మనకప్పుట్లా
ఉమ్
ఇంగేం మరి స్టార్ట్
అప్పుడు నీకు ఎంతొచ్చినయ్ రా టెన్త్ ల
టెన్త్ ల నాకు బార్డర్ మార్స్ సిక్స్ పాయింట్ ఫైవే
హుహు
మీకెంత వచ్చినాయి ఇక్కడ కల్వల మోడల్ స్కూల్ నా హైస్కూల్ అక్కడ సెంటర్ మాత్రం కల్వాల జెడ్ పిహెచ్ఎస్ లో బడ్డది హుహూ నీకు ఎక్కడ పడ్డది సెంటర్ విలేజా
విలేజ్లా
ఉమ్ హూ
నాకు పండుగానిక్కి ఒక్కాన్నే
ఆహా
పండు గానికి సెవన్ పాయింట్ ఏట్
ఇప్పుడు ఎంజేత్తునడు డిగ్రీ జేత్తునాడ
ఉమ్ ఇంటర్ల ఎంత వచ్చినాయి
ఇంటర్ ల నేను డిస్కంటిన్యూ జేత్తున
ఎందుకు
అదే నా ఫస్ట్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ ఉండే డిస్కంటిన్యూ జేసా
ఇంకా ఎల్లలే అది
ఎల్లలే
ఎల్లదీయవా మరీ
ఎల్లదీయాలే మళ్ళ సప్లీ రాస్కోవాలే
యేడ ఎల్లదీత్తవో ఏమో ఇగ నువ్
ఏమో తీయాలని ఇగ మెల్లగా
అది దీసీ డిగ్రీ జేసుకో రాదురా
చేసుకోవాలే అయ్యాక ఈ సంవత్సరం ఖాళీ ఉన్నా ఐటీ జేత్తున
ఉమ్ హూ
ఉమ్ టైమ్ వేస్ట్ ఎందుకని
హుహూ ఏ దీసుకున్నావ్ ఐటీయేల
వెళ్ళా
వెళ్ళింగ్లా
ఉమ్
తాకలు పెడుతున్నవా మరి
మీ తాతుండుగా మీ తాతగాడ నేర్చుకుంటా
ఆ మా తాతకాడ రోజ ఐదోందల్ ఇత్తదా
మీ చిన్న తాత ఉన్నాడుగా చెచన్న తాతకాడికి పోయి నేర్చుంటా
మ్మ్ దవెత్తాలు రోజుకి ఐదు వందల్ ఇత్తను దా ఏ నీకు
టె సదువుఎందుకంటవా
మ్మ్ ముండదది ఎందుక రా మరీ ఇగ సదువు ఎటెనా ఆన్ జేసుకొని రోజుకు ఐదుదొందల్ వచ్చుకున్ డట్టు చూసుకున్న చాలు
ఆ అంతే అంటవా
మ్ ఒక మంచెం చెప్పాలి ఇగ ఓలు
మీ అన్నా ఏ కాలేజు
మా అన్ననా ఆ కాలేజ్ పేరు నాకు అననీకి రాదు
ఫైప్ హండ్రడ్ తీస్కొన్ తిరిగి అన్న తిరగలా
శ్రీదత్త మ్మ్
ఏ ఇయర్ప్పు సెకండ్ ఇయర్గా జెన్టువా ఆటనవస్ మాన మ్ జెఎన్ టువా అటానమస్ ఆ
జేఎన్‌టీయూ అనుకుంట
జే ఎన్ టు ఏనా
హ్మ్
బుస్ ఫస్ట్ టైమ్ అయిపోయింది గాని ఉత్తి ఫస్ టైం అయిపైఅన్న ఫస్ట్ ఇయర్లో ఎన్నిర మీ అన్నకి క్లియర్ అయిపోయినా అస్ తముల లే
ఎమో మనతెలె నేన్ ఫోన్ జెయ్యను మా అన్న జేయడు
ఆహా
హ్మ్
చెయ్యరా ఫోన్ చేయర
హె చేయ మనకొద్దు ఉరితాడు ఇప్పుడు నన్ను చదువుతానవా ఏం చె తనవాని
తిన్ను మరి మీ అన్న ఫోన్ జేసి అడిగవ తిన్నవ లేద అని
మ్మ్ హె
ఎందుకు తీడ్తడ అడుగుతడా ఫస్ట్ సెమ్ లో ఎన్ని ఒయిని ఎట్ల అన్ని అనీ
హ్మ్
పాసై మళ్ళీ అంటడా
హ్మ్
ఓహ
హాల్ టికేట్ పంపు అంటడు సూత్తా ఎన్ని ఎందుకు బోయింది అంటడు మ్మ్ నాకు ఎందుక అంత గోస ఉమ్మ్
అయినీఅవ్వరే కుని చికెన్ గిట్లా కళ్ళు గిట్లా అయినీఅవ్వరే ఇంకా ప్రిపేర్ అయిదనే ఇంకా టైం అయితాంది ఇందిగ లేవలె అనెమో ఎప్పుడు తావుతారు ఎప్పుడు తింటారు
ఈ ఏమో మరి ఇగ వాళ్ళ ఇష్టం
వాళ్ళ ఇష్టం ఉందా
మ్మ్
మ్మ్ సరేరా మరి ఆ
చెప్పా లె
సరే మళ్ళీ నేన్ కాల్ చేస్తాను నాకు వేరే కాల్ వస్తుంది
హ్మ్ సరేరా
ఇంటికి వచ్చంగ ఫోన్ చేస్తాగ
హ్మ్
ఈ ట్వంటీ ఎయిట్కి వస్తా వచ్చా అప్పుడు ఫోన్ చేస్తా స సరే